హలో
ఏం చేస్తున్నారు అండి హలో
హలో
ఏం చేస్తున్నారు అండి హలో
హలో
ఏం చేస్తున్నారు అండి ఏం చేస్తున్నారు
ఇప్పుడే తినేసి కూర్చున్నామండి
ఏం తిన్నారు ఏం లే నేను ఇప్పుడే తినేసి మేము కూడా కూర్చున్నాను మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటిదండి ఆహారం
మాకు ఇష్టమైన ఆహారం పప్పు చారు అండి పప్పు చారు అప్పడం అంటే మాకు చాలా ఇష్ట మీకేమంటే ఇష్టం
నాకు కూడా పప్పు చారును అప్పడం చానా ఇష్టం మీరు ఏ కాలంలో ఎట్లాంటి పండ్లు తింటారండి మీరు ఏ కాలంలో ఎట్లాంటి పండ్లు తింటారు
ఆ అండి
ఏ కాలంలో ఎట్లాంటి పండ్లు తింటారు
మేము ఆ తియ్యటి పండ్లు లాంటివి తింటాము ఆ మామిడికాయ అలాంటివంటే ఇష్టం మీరు ఎలాంటివి తింటారు
మేము కాలనీకి దగ్గ పండ్లు తింటామండి ఇప్పుడు వర్షాకాలం వస్తే ఏ పండ్లు తినలో అలాంటి పండ్లు ఉ వర్షాకాలం అంటే ఇసము చలిక చలికాలంలో ఎట్లాంటివి తినాలో అట్లాంటివి ఉ వేసావి కాలంలో ఏమి తినాలో అట్లాంటివి మేము బాగా తినేది అంటే వేసాకాలంలో మామిడి పండ్లను పుచ్చ కాయలు బాగా తింటామండి ఇవి కాకుండా కూడా మేము జామకాయలు, అరిటి పండ్లు, సేపులు
మీరు పండిస్తూ ఉంటారా అండి మామిడికాయ చెట్ల లాంటివి మీకు ఇట్లా తోటలు ఏమైనా ఉన్నాయా
లేవండి లేదు సంతలో కొనుకొచ్చుకుంటాం అక్కడ గురువారం గురువారం సన్ గురువారం గురువారం సంత ఉంటది సంతలో కొనుక్కొచ్చుకుంటాము
ఓకే
ఆ తీసుకొచ్చుకని తింటాము మేము సేపులు తింటాము మామిడి కాయలు తింటాము అరటి పండ్లు తింటాము పుచ్చకాయలు తింటాము
అన్ని రకమైన పండ్లు తింటారు
మీరు అంటే ఇప్పుడు పుట్టినరోజులు ఉంటాయి కండి పుట్టినరోజులప్పుడు ఏం తింటారండి మాము బయట
చెప్పండి అర్థం అవ్వట్లేదు
మీరు పుట్టినరోజులప్పుడు బయట తింటారు కదా
ఆ బయట తింటాం
చికెన్ బిర్యానీ లాంటివి తింటారు కదా
ఆ బయట చిరుతిండి లాంటివి తింటాం
ఉహు మీకు బయట తిండి అంటే ఇష్టమా ఇంట్లో తిండి అంటే ఇష్టమా
బయట తిండి అంటే ఎక్కువగా ఇష్టం
అంటే బైట
మీ గొంతు సరిగ్గా వినిపించట్లేదు
మీరు బయట తిండి ఎలాంటి తిండి తింటారు
మేము బయట తిండి ఎలాంటివి తింటాము అంటే ఆ కారం కారంగా ఉండేవి తింటాము
అదే ఎలాంటి చెప్పండి కొన్ని పదార్థాలు
ఆ ఎలాంటివి అంటే ఆ చెప్పడానికి రావట్లేదండి సమోసా లాంటివి
మరియు
మిరపకాయ బజ్జీలు పునుగులు ఇలాంటివి తీసుకుంటాం మాంసాహారం తింటారా అండి మీరు
ఆ తింటామండి మాంసాహారంలో చికెన్ మటన్ తింటాము కూరగాయల భోజన మా చికెన్ మటన్ తింటామండి
తింటారు బయటికి వెళ్ళినప్పుడు మీరేలాంటివి తినాలని అనుకుంటరు మాంసం
నేను బయటికి వెళ్ళినప్పుడు దాదాపు మొత్తం మాంసాహారమే తింటామండి
మాంసహారం తీన్
మీరు ఇప్పుడు పుట్టినరోజు అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కేక్స్ ఐస్ క్రీమ్ తింటారు కదా అందులో మీరు ఏం తింటారు బాగా అదే అందులో మీరు అది ఏ ఫేవరెట్ ఫ్లేవర్ తింటారు
నాకు చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం అండి
మీరు ఇప్పుడు పండుగళ్లప్పుడు ఎలాంటి మేము బటర్స్కాచ్ ఫ్లేవర్ తింటామండి ఐస్ క్రీమ్ కూడా అదే తింటాము మేము మీరు ఇప్పుడు పండగలప్పుడు అప్పాలు చేసుకుంటారు కదా
హలో
మీరిప్పుడు పండుగలప్పుడుఅప్పాలు చేసుకుంటారు కదా
ఆ అప్పాలు చేసుకుంటాము
ఎలాంటి అప్పాలు చేసుకుంటారు
మీ గొంతు చాలా తక్కువగా వినిపిస్తుంది గట్టిగా మాట్లాడండి నాకు చాలా
గట్టిగానే మాట్లాడుతున్నాము మీరు మాట్లాడండి
మేము మాట్లాడేది మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది మీరిప్పుడు పండుగలప్పుడు ఎలాంటి అప్పాలు తింటారు
మేము పండగలప్పుడు గ్యారెలు చేసుకుంటాము పిండి వంటలు చేసుకుంటాము ఎలాంటి పిండి మంటలు చేసుకుంటామంటే గారెలు పూసలు సాక్కినాలు మేము ఆ మా నానమ్మ వాళ్ళ ఇంటికి ఎళ్ళేసి ఇవన్నీ మా మమ్మీ మా అమ్మగారు మేము మా నానమ్మ గారు ముగ్గురం కూర్చొని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పిండి వంటలన్ని చేసుకోని ఆ అవి తి తింటాము
మీరు మీ అన్నయ్య వాళ్ళతోటి గానీ అంటే మీ మిత్రులతోటి గానీ ఏమన్నా వంటలు చేసు మీరు మీ అన్నయ్య వాళ్ళతోటి గానీ బయట మిత్రులతోటి గాని ఏమన్నా వంటలు చేసుకొని తింటారా మీరు మీ అన్నయ్య గారితోటి గానీ బయట మిత్రులతోటి గానీ ఏమన్నా వంటలు చేసుకొని తింటారా హలో ఉన్నారా
ఆ పండగప్పుడు ఆ అందరు వస్తారు అందరు వచ్చినప్పుడు అందరూ కలిసి ఆ అమూల్యమైన సమయాన్ని ఆ అందరం సంతోషం గడుపుతా